మ దీ దే హలో అది ఎక్కడుంది
ఇలా
హలో నమస్కారం అండి ఎలా ఉన్నారు ఆ వినిపిస్తుందండి
ఉమ్ బాగున్నామండి మీర ఎలా ఉన్నారు హలో
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నరండి
ఏం చేయలేదండి మీరు అండి తిన్నారా మా
ఆ తింటున్నామండి మీరు అండి
ఆ తిన్నాం తిన్నాం
ఊమ్ ఓకే ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి మీరే
ఊమ్ మీ పేరెంట్స్ బాగున్నరండి
ఆ బాగున్నారు బాగున్నారండి
ఊ ఏంటండి మీ పేరెంట్స్ బాగున్నారా అన్న తర్వాత మీరు రిటర్న్ మీ పేరెంట్స్ బాగున్నారా అని అడగాలి కదాండి
అడగాలి ఏందో అడగుబుద్ధి కాలేదని ఇం కడగలేదు ఊ మీ పేరెంట్స్ బాగున్నారండి
చూడండి అది అసలు మర్యాద కాదండి ఒక ఒకరాసైడ్ నుంచి మీ పేరెంట్స్ బాగున్నారా అ అని అడగగానే రిటర్న్ మీరు మళ్ళీ అడగాలి మీ పేరెం ఎలా ఉన్నారండి అని అడగాలి
అవునవునండి అవును మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు
ఇది బాగుందండి ఇలా అడిగారు బాగుంది మా పేరెంట్స్ బాగున్నారండి
ఉ కే అవునా ఏమయ్యారు విడిపోయారా
ఏంటండి ఏం పేరంట్ దగ్గర లేనా అన్నంత మాత్రం ఇడిపోయారా అంటార ఏంటండి మీరు మరి ఇచిత్రంగా
మరేమయ్యారండి
అంటే నేను వేరే ఊరికి రావాల్సి వచ్చిందా అండి అందుకనే పేరెంట్స్ వదిలీ వదులు రావడం జరిగింది
అండి ఎందుకు లేం మిమ్మల్ని అక్క అని పిలుస్తాను ఓకేనా
ఓకే అండీ
ఆ అండి ఇవన్నీ నాకు నచ్చవు అక్క అనేనే ఆ బాగుంటది అందుకని ఊ ఇంకేంటిక్క సంగ లు చెప్పాలి మరి మీ అత్తగారు మీ మావయ్ గారు బాగున్నారా
ఊమ్ అందరు బాగుం అవునండి నాకు మ్యారేజ్ అయిందం మీకెలా తెలుసు
తెలుసు తెలుసు అక్క అన మాట్లాడేది పిలిపిచ్చా గదా ఇంకా అక్కకి పెళ్ళయిందని తెలిదా అమాకేమన్నా
నేను మిమ్మల్ని చెల్లాల అని పిలవచ్చా
ఆ పిలిచచ్చు పిలవచ్చు పర్వాలేదు పిలవచ్చు ఆ బాగున్నండి మీ అత్తయ్య మీత్త మీ అత్తయ్య మీ మావయ్య అందరు బాగున్నారా అని మా అమ్మగారు అడుగుతున్నారు
బాగున్నండి వాళ్ళు బాగున్నారు మీరు
ఆ బాగున్నారు బాగున్నండి
హ
ఇంకేంటి ఏం తింటున్నారు ఎగ్ చపాథీ అని సర కదా
అవునండి మరి లేట్ అయిపోయింది కదండి ఇప్పుడేనా ఇంత అ ఏంటిడి
లేట్ అయింది చనా లేట్ అయిత అదక్క ఏన్ అంత లేట్ తింటారు మీరు
ఆ ఒక్కొక్కసారి మా ఆయన వచ్చప్పకి లేట్ అయిపోయిందండి రోజంత అడి టం ఆరంగమాటా
ఎక్కడికి వెళ్ళిన బావా
ఎప్పుడ అంతే అండి మీ బాబగారు అయితే ఎప్పుడు ఎయిట్ థర్టీకి సెవెన్ థర్టీకి రానే రాలండి ఎప్పుడు చూడు నైన్ థర్టీ టెన్ కి వస్తారు ఇంకెప్పుడడి డిన్నర్ చేసేది మేము
మీరు తినేసేయండి వెయిట్ చేయకండి బాగా కోసం ఎందుకు వెయిట్ చేస్త
లేదు లేదండి నేను మా ఆయన్ని వదిలేసి నేను తినడం అంటూ జరగదండి ఆయన రావాలి ఇద్దరం తినాలండి
మరి మా ఇంట్లో అలా ఉండకపోతువి ఎక్కడ నువ్వు మీ
అ చూడండి అది పేరెంట్స్ ఇల్లు కాబట్టి అక్కడ ఎవరు అది అవగానే తినేస్తామండి ఇక్కడికంటూ కొంచెం అంటే అది మీకు చెప్పిన అర్థం కాదుదండి
సరేలేక్కన వెట్ చెప్తర్లా
చాాల ఇక్కడ నేను మాత్రం ఆయమె కోసం ఉంటానండి కానీ ఆయన మాత్రం
తినేస్తారా మంచి వార అలా తితారు తినడమే మంచి ఇది లేకుండా మరి ఏంటి అంతసేపు ఏయిట్ చేసుకుంటా
ఏంటన్నా మీరు అతునే ఎటివ మాట్లాడుతున్నారు మీరు
ఆ
ఎగిటివ్ మాట్లాడుతున్నారు మీరు
నదివా
నెగిటివ్గా మాట్లాడుతున్నారు మీరు
నో నో నో నో నో నా దగ్గర ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ మెంటల్ పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ వైబ్సే ఉంటాయి నో నెగిటివ్
ఓకే త్వరగా తింటారు కదండి మీకు హల్తిగా ఉంటారులేండిక మ అది ఆరోగ్యం
మే మరలి మేము మరలి మేము ఎర్లీగా తినేస్తాం మరళగా పడుకుంటాం అక్క అక్క మేము మిలా కాదు
మంచిదే అండి ఒకప్పుడు నాకు కూడా ఆరోగ్యం బాగుండేది ఈ మధ్య క్షీణిస్తుం తుంది
క్షీణిస్తుంది ఒప్పుకుంటున్నారు కదా బావోళ్ళు ఇంటికి పోయి నీ ఆరోగ్యం చెడిపోయిందని ఆ మాత్ర చాల మాకి ఇ హహ
అవునండి ఇక్కడ వచ్చేక ఆరోగ్యం చాలా క్లీీనిస్తుంది
అంతే ఒప్పుకున్నారు అంత మాత్రం చాలు బా వాళ్ళు ఫుడ్డు పెట్టలేదు
ఏంటి అండి చరి వస్తుందంటే ఫుడ్ పెట్టలేదని ఎలా అనుకుంటారంండి మీరు
ఆఫ్టర్నూన్ అదే కదా మీరు చెప్పిండేది కదక్క
అలా అనకండి ఇక్కడేమో అన్ని చేసుకొని తింటామండి ఓసారి ఏంటంటే లేట్ అయిపోతుంది ఉ అలా అంతేగాని
మీరే చెప్పారు కదా నైట్ ఇటు ఆకలి వస్తుంది అంటే అట్లే పడుకున్నాను బాగా వచ్చి ఏమే కాని అడగలేదు అట్లే ఏడ్చుకున్నాం ఆకలస్తుంది అంటే అట్లనే పోడుకున్నాను బావ వచ్చి ఆమె అని అడగ లేదు అప్పుడు అనిపించనికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అనుకున్నా అప్పుడు అనిపించి నాకి మా అమ్మళ్లు ఇంట్లో ఉంటే తింటా అంటే గాని చెప్పినావు మధ్యాహ్నమే అప్పుడే మర్చిపోద్ కద కా
అంతే అండి కొంచెం బాధ వచ్చినప్పుడు అలా చెప్తాం అంతే అని
అలా ఉండకూడదు కడుపు ఇప్పు లో మెత్తి వన్నాక మళ్ళీ మాట తిప్పేయడం మెత్తి లేనప్పుడు అట్లా మాట తిప్పేస్తున్నారు మీరు ఇప్పుడు రెండు చపాతీలు మెత్తి వన్నాక ఫడ చూడు మాట మారుతున్నారు
అలా అని కదండి అయ్యో అలా అన్న మీరు అన్ని మీరు అలా అనుకుంటున్నారు అది తప్పండి మీరు అలా ఆ మాట్లాడకండి
ఆ అద్దరే అ నిద్దరొట్టండి
ఎంత అంద బట్ అంద్ర తింటారు కదా మీరు అందుకుని నిద్దరు వస్తుంటుంది
అవునవును ఏంటి ఇంకేంటి చెప్పాలి మరి
రేపేంటండి రేపు ప్లానింగ్ ఏంటి
నేనే మిమ్మల్ని అడుగుతాం అనుకుంటున్నాను రేపు మీ ప్లాన్స్ ఏంటి బయటికి వెళ్ళి ఈ స్ట్రీట్ట్ అక్కడ ఎక్కడ వెళ్ళాలా ఏదన్నా తినడానికి
లేదండి మా సైడు ఆ జాతర జరుగుతుందండి
ఓ అవునా మంచిదే కదా అండి
రావచ్చు కదండి మీరు
నో నో అండి నో అండి
ఎందుకండి
ప్రెసెంట్ మా ఇంట్లో బడ్జెట్ లేదు ప్రజెంట్ మా ఇంట్లో బడ్జెట్ జెట్ లేదండి సో వో రావాలన్ కోరట్లేదు
మ్మ్ అవుదు క్యాండీ
మీకేంటక్క సంగతులు
ఏముంది చెల్లి అంత మామూలే మ్మ్
మ్మ్ టీవీ జూల్లేద
అవునండి ఈ మధ్య ఒక షో వస్తుంది చూస్తున్నారా డైలీ మీరు
డైలీ ఒక షోనా ఏం షో అది
మ్యాసర ఈచ్ అదర్ అండి
ఆహాహా నో చూల్లేదక్కో నువ్వు చూత్తన్నావా
దైలీ అండి మీరు బీబీ జోడి ఎలా చూసేవారో నేను ఇది ఇప్పుడు ఇలా చూస్
ఏం చూడట్లేదు బిగ్ బాస్ మాదిరే కదా అది చూల్లే ఆయనా మే మమ్మ మేలుక్ అకోట్లేదులే తొమ్మిదిన్నర తొమ్మిది ముక్కాలకనా నిద్ద్ర పోతున్నాం అది వచ్చేది పది గంటలకుకి వత్తది ఇంగ యాడ మేల్కుండేది
మ్మ్ హు
మా ఆయనే ఏమో అంటాడు ఎప్పుడని చూత్తే ఈ షో ఎప్పుడు అమ్మ వచ్చేదని పది గంటల కంటే ఇంకాడ మనం పడుకొని ఉంటాము తొమ్మిదో తొమ్మిదిన్నర కరన వత్తే చూడొచ్చు ఆననా
మ్మ్
ఆ ఏద అయినా అదేంది లే హస్బెండ్ వైఫ్ లే ఏం చూస్తాలేండి నేనంటే అవునా అన ఇంగ అవునవునని నేనంటే మల్ల నాయనతో
లేదండి ఇంట్రెస్టింగ్ గా ఉంది షో చూడండి మీరు కూడా ఆ డామ్ షో చూస్ సిరి ఇట్లాంటిదిది చూడరా అండి మీరు
ఎవ్రీ సండే ఇది కూడా అట్లేనా బిగ్ బాస్
లేదండి డైలీ అండి
కాదమ్మా చెప్పే ద చ చెప్పే దిన వ ఎలిమినేషను
ఆ ఎలిమినేషన్ ఉంటుందండి
ఎవ్రీ సండేనా సాటర్డేనా ఎప్పుడు
ఎండీ సండే అండి
ఓట్స్ ఎట్లా ఓట్లు ఏమన్నా ఎత్ లా
ఓట్లు లేదండి ఆ ఛాలెంజెస్ పెడతారండి డైలీ సో చాలెంజెస్ లో విన్నర్ అవు స్తారండి టీం లాగా టీం లాగా ఒక టాస్క్ లు పెడుతుంటారు
ఫస్ట్ నీటిగ మాట్లాడక్క అండీ గిండీ అనద్దు నాకు నచ్చలా ఎందుకో నిద్రొత్త ని ఊరికే మాట్లాడు అండి గిండి ఏంది
సరే అ యే చెల్లి ఒక విషయం చెప్తాను చూడ
ఎవ్రీ సండే ఓట్ల్ ఎట్లా మామూలుగాయి
ఓట్లేం లేదండి జడ్జసే నిర్ణయిస్తారు
అండి అనద్దాని ఇప్పుడే గద చెప్పిండే హ
సరే చెల్లి జడ్జెస్ ఉంటారు చెల్లి దాంట్లో
ఓకే జడ్జస్ ఉంటార్
మ్ హూ ఆ ఏం ఏం చెల్లి ఏదో ఓకటిన్నా
జడ్జెస్ ఉంటారు వాళ్ళొచ్చి లే పేసారు
ఆ వాళ్ళొచ్చి సెలెక్ట్ చేస్తారు చెల్లి వాళ్ రోజు
సెలెక్ట్ సెలెక్ట్ చేసేది కా లు ఎగ్జిట్ ఎగ్జిట్ కి వాళ్ళేనా అంటున్నా
ఆ అదర్థం కాలే చెల్లి నువ్ మాట్లాడే ఎక్జిట్ ఎగ్సిట్ ఏంటి
నేషనని అది కూడా తెల్దు బావ నడుగు చెప్తాడు
కా కాదు ఎలిమినేషన్ అని దా మట్లాడ్నా
ఎలిమినేష్ ఎలి ఎలిమినే ఎలిమినేషన్ ఎ గ్సిట్ రెండూ ఒకటేమ్మా తల్లి నీకు ఇంగ్లీష్ రాదు నీ తలకా
ఆ చెప్పండి డై అది సండే సండే ఉంటుందండి నార్మల్గా ఈ షోలల్లో ఎలిమినేషన్ అనేదిన్నను కానీ ఎగ్జిట్ అనేది వర్డ్
ఎలిమినే ఎక్జిట్ అదేదే ఏమన్నన్ నువ్వే నువ్వేమన్నావు వాళ్ళని ఎంట్రీకి సెలెక్ట్ చేయడానికి జడ్జిస్ ఉంటారు అన్నావు సో ఎగ్జిట్ చే వాళ్ళను అదే వాళ్ళన్ ఎలిమినేషన్ చేయడానికి గుడా జడ్జిసేనా అని అంటున్నా అద్ ఇది నేను అడుగుతాను ఆ క్వశ్చన్ రైస్ చేసిన
ఎందుకు ఇందుకు ఇప్పటి వరకు అడిగారు కదా ఇప్పుడు అడిగారు కదా వాళ్ళని ఎలిమినేషన్ చేయడానికి కూడా జడ్జ్ చేసాయి కదా అని అంటున్నదా అదే మాట ముందే మాట్లాడి
అదే నేన్ అన్నా అది బిగ్ బాస్కి ఆడియన్స్ చే త్లో కదా ఓట్స్ పెట్టినారు. ఇప్పుడెలా ఉంది మనమే నా ఏదన్న అదే ఆప్లైన్ తకు ముంది యాప్ ప్లేసంటీం కదా
సరే సరే బాయండి ఉంటా అండి.
రేపు మాట్లాడతారు మేం మాట్లాడినప్పుడు బాయ్ అండి అంటరు.
తరువాత చేస్తా అండి